హలో హలో వినిపిస్తుందా వాయిస్
వినిపిస్తుందండి ఇంకేంటండి విశేషాలు
చెప్పాలండి
ఏం చేస్తున్నారు మీరు
ఏం లేదండి ఖాళీ అలా కూర్చున్నాను మీరేం చేస్తున్నారు
మీతో కాల్ మాట్లాడుతున్నానండి, మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారండి
నేను నార్మల్ గా ఖాళీ టైమ్ లో మూవీస్ ఆర్ రీల్స్ చూస్తూ ఉంటాను
హు సరే ఫిఫ్టీన్ మినిట్స్
అవును
మీరు నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంటారండి
చెప్పాను కదండి ఖాళీగా ఉన్నప్పుడే ఉన్నప్పుడే ఇంట్లో వర్క్స్ అయిపోయినాక, ఫ్రీ ఉంటే రీల్స్ చూస్తా మూవీలు చూస్తా లేదంటే మా ఫ్రెండ్స్ కి కానీ మా ఫ్యామిలీ మెంబెర్స్ కి కాల్ చేసి మాట్లాడతాను.
మీ ఫేవరెట్ ఫుడ్ ఏ హాలో
ఈరోజు మాది ఆ బెండకాయ ఫ్రై అండి
ఫ్రీ యా ఇంకేంటండి సరె మరి
చెప్పాలి మీరు డిన్నర్ చేసారా ఈ రోజు
నేనా అండి ఇంకా చేయలేదండి, తిన్నారా
అవును ఏం ప్రిపేర్ చేసారా మరి డిన్నర్, లేదండి చెయ్యాలి నా డిన్నర్ టైమ్ వచ్చి చూసి ఒక నైన్ ఓ క్లాక్కి ఇంకా టైం కాలేదు తింటాను
నైన్ ఓ క్లాక్ అలా తింటారా
అవును
బలే అనిపించింది సినిమా
ఓకే ఏం ప్రిపేర్ చేసుకున్నారు మరి డిన్నర్ కి
ఏం లేదండి పప్పు, అన్నం మీరండి
మాది ఈ రోజు బెండకాయ ఫ్రై అని చెప్పాను కదండి దానికి ఏమన్నా ఒకటి చిప్స్ ఆర్ ఆమ్లెట్ వేసుకుని తినాలి
చిప్స్ ఆర్ ఆమ్లెటా అండి
అవునండి
ఇంకేంటండి విశేషాలు
చెప్పాలి మీరే, ఈమధ్య ఏమైనా మూవీస్ చూశారా కొత్తవి
మూవీస్ అంటే చూసా మరి మీరేం చూశారు మూవీస్ చూశారా
లేదండి చూడలేదు
ట్రై చేయొచ్చుగా
ఉ చేస్తాను మా అన్న ఇడ దొ వరందర్ మూవీ చూస్తున్నాడంట ది నేను కూడా చూద్దాంను కుంటున్నాను
ట్రై చేయ్ బాగుంది
మ్మ్ చూస్దాం అనుకుంటున్నాను రేపు టెంపుల్ క రేపు పండగ కదా రేపు టెంపుల్ కెళ్ళి వచ్చాక చూస్తాను.
చిన్ని చిన్ని బాగున్నాం చిన్ని
ఉమ్
మ్
చెప్పాలండి మీరే
మీరు ఇ లో ఏది ఎక్కువ బుక్ చేస్తారో చేస్తే
నేను పుట్టింట్లో ఎక్కువగా బిర్యానీ బాగ చేస్తాను
బలే కుక్ చేస్తే ఏదికు
చి కెన్ బిర్యానీ చేస్తాను బాగా
హలో
హలో
ఒకవేళ కుక్ చేస్తే మీరు ఏది ఎక్కువ కుక్ చేస్తారండి ఫుడ్
నేను బిర్యానీ బాగ చేస్తానండి ఆ
బిర్యానీ బాగచేస్తారా
అవును బిర్యానీ తింటా మంచిగ బిర్యానీ బాగా వండుతా కొద్దిగా,
ఇంకేం చేస్తారు అండి బిర్యానీ కాకుండా
టమాటో రైస్ చేస్తా
ఇంకేం బాగా చేస్తారండి బిర్యానీ కా
టమాట్ బట్టర్ రైస్ సాంబార్ రైస్
చ్
ఆ హలో
అ వాట్ చెప్పు ఏంటి చ్
ఉ చెప్పండి హలో చెప్పండి
హలో
హలో వినిపిస్తుందా అద అ హలో ఊ వినిపిస్తుందా వాయిస్
హలో
హలో హలో
ఏం చేస్తున్నారు
హమ్ ఇంకేంటండి సంగతులు మరి
ఇ చె
ఏదన్న ప్లాన్స్ ఉన్నాయా మరి రీ బ్బస్ ఇవ్వరు కదా
డాన్సీ రేపటి నించి రేపు లేటుగలెవ్వాలి
అవునా లేదండి తెలి దేవుం దర్శనం చేసుకొని రావాలీ టెంపుల్ ఫె స్టీవల్ కదా టెంప్ కలి ప్రస్తాం
అ
అర్ధం కాలేదు
టెంపుల్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేశారా
అవునవును కుమారి సరే అండి మరి హలో ఆ